హలో
ఆ బ్రో ఆ బ్రో ఎనిపిస్తది గుడ్ ఈవెనింగ్ బ్రో
ఇగా బ్రో మనం పంటల గురించి మాట్లాడుకుందామా
అ ఓకే బ్రో మాట్లాడుకుందాం నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటది పంటలు గురుంచి వింటే
ఆ అదే బ్రో మనం ఇంకా మీరు వ్యవసాయం ఫ్యామిలీ నుంచేనా
ఆ వ్యవసాయం ఫ్యామిలీ నుంచే బ్రో
ఆ ఇంకా మాది కూడా వ్యవసాయం ఫ్యామిలీ నుంచే బ్రో మేము కూడా
ఓకే ఓకే ఎంత మంది బ్రో మీరు
మేమా ఇద్దరం బ్రో
హు హు
ఆ ఓకే బ్రో ఇంకా మీరు మీకు ల్యాండ్ ఉందా బ్రో
ఉంది బ్రో
ఆ ఎంతుండొచ్చు
ఉంటది బ్రో ఫైవ్ టూ సిక్స్
ఫై టూ సిక్స్ ఉంటదా
మీకు బ్రో
ఆ మాకు ఒక త్రీ ఎకర్స్ ఉంది బ్రో
త్రీ ఎకర్స్
ఆ ఒక టూ ఏకర్స్ లో మామిడి తోట ఉంది
ఉహు
ఇంకొక వన్ ఎకర్లో ఇంకా మడి నాడుతుంటం బ్రో వరి
వరి
ఆ
పర్వ పర్వాలేదు బ్రో మీ సైడ్
ఆ పర్వాలేదు బ్రో మాకు ఇక్కడ పెద్ద చెరువు ఉందనమాట
ఉహు
ఆ దాని వల్ల ఇయర్లీ టూ టైమ్స్ అలా కొడుతారు బ్రో వాటరు అప్పుడు పెట్టుకుంటంటాం బ్రో అంతే
మాకు ఇబ్బంది బ్రో వాటర్ చాలా
ఆ కే బ్రో ఇంకా మీరు ఏ ఏ పంటలు వేస్తుంటారు బ్రో
మిర్చి టమోట
ఆ
చెనకాయ
ఆ
వరి
మీర్ కూ
పెట్టేగా అవన్నీ పెడుతాం బ్రో ఆల్మోస్ట్ మన సైడ్ ఏద్ మా సైడు
చెక్ వేరుంటారా
ఆ బ్రో ఫుడ్ దస్
ఉమ్ చెనాకయి అంతే బ్రో ఆ వేరుశనగా వేస్తుంటారు గా బ్రో
తింటా బ్రో
అ ఎట్లా బ్రో అది ఎన్ని మంత్స్ ఉంటది క్రాప్
ఏది బ్రో
వేరుశనగ
వేరుశనగ త్రీ అండ్ హాఫ్ బ్రో ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ వస్తది
త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మంత్స్ ఉంటదా ఆ బ్రో మంచిగానే గిట్టుతదా దాంట్లో
తక్కువే బ్రో వాటర్ ఒకవేళ క్వాంటి వాటర్ బగుండు ఉప్పు ఉప్పు లేకుండ మాములు వాటర్ వాటర్ శాతం ఎక్కువ ఉంటేగిన
ఆ ఆహా అంటే గ్రౌండ్న్నట్టు గుడా అంటే వాటర్ లో టైప్ గుడా ఉండాల అవ్ పండాలంటే మంచిగా
కొంచం ఉండాలిగా బ్రో ఎవరికైనా మనము ఉప్పు నీళ్లు తాగితే ఎలా ఉంటుంది ల్ పర్సన్ కి
ఆ అదే అదే బ్రో నాకు తెలీయదు నేను ఇది ఫస్ట్ టైం వింటున్నా అందుకు అడుగుతున్నా బ్రో
అ
ఆహా అట్లా అహా అలా అయితే మీకు మంచి నాలెడ్జే ఉందనమ ట పంటల్ మీద
అంతలేదు బ్రో తకువే కొద్దిగా
ఆ మీ నాన్నతో పాటేళ్ళి మీరు వర్క్ చేస్తుంటార బ్రో పోలంలో
ఆ చేస్తుంటాన్ బ్రో
ఒ ఆ నేను వెళ్తుంటా బ్రో నేను వర్క్ చేస్తుంటా మాకు ఎక్కువ ఇంకా మామిడి తోటి ఉంది కాబట్టి సమ్మర్ లోనే ఎక్కువ పనుంటది అంటే మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కదా సమ్మర్ లో మాత్రమే లభిస్తది
మ్
బ్రో ఇంకా అదే ఈ మార్చ్ నుంచి ఒక ఏప్రిల్ మే ఆ త్రీ మంత్స్ కొంచమే ఎక్కువ వర్క్ ఉంటదంతే
అహా
హ మిగతా టైం లో ఇంకేం లేద్ బ్రో అప్పుడప్పుడు వెళ్ళి వాటర్ కట్టి రావడం
అ
అంతే బ్రో
పర్ ఇయర్ కి ఎన్నిసార్లు మందు కోడుతారు బ్రో స్ప్రేయింగ్ ముందుకు
అంటే పూత స్టార్ట్ అయినప్పుడు నుంచి ఇంకా కింద పింది వరకు కొడుతుంటార్ బ్రో ఈ ఇయర్ దగ్గరగా ఒక ఫైవ్ టైమ్స్ ఏమొ కొట్టారు బ్రో అంటే అక్కడ పురుగుని బట్టి లేకపోతే పూత రాలిపోత ఉంటది గదా
మ్
దాన్ని బట్టి అంటే అట్లా ప్రతి ఇయర్ ఇన్నే నిసార్లే కొడతామని ఏముండదు బ్రో ఆ సీజన్ బట్టి అ అంతే బ్రో ఒక ఫోర్ టైమ్స్ అలా కొడుతుంటారు బ్రో త్రి ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ కొడుతుంటారు
మ్
గ సీజన్ పురుగు ఎక్కువుండి పోతరల్ పోవడం ఎక్కువ జరుగుతూ ఉంటే ఒక ఫో ఫైవ్ టైమ్స్ వరకు కొట్టోచ్చు బ్రో
ఓకే ఓకే
చాలా ఖర్చు అవుతా బ్రో ఒక ఫైవ్ టైమ్స్ అండ్ ఒకసారి కొట్నాపుడల్ల టెన్ థౌసండ్ అలా అవుతది ఉం
అంత అంత రేట్ బ్రో
ఆ అవును బ్రో ఇంకా పంట పోగొట్టుకోలేక కొడుతుంటారు చివరికి అది గిట్టదు ఏం రాదు బ్రో డబ్బులు ఎవ్రీ ఇయర్ రు కరోనా అప్పుటి నుంచి లాస్ అవుతూనే ఉంది బ్రో
రైతులు చాలా లాస్
ఆహా అదే బ్రో లేదు బ్రో ఇంకా పప్పాయ గూడా పెడుతున్నారా పె
ఆ ఇప్పుడు లేదు బ్రో ముందు ఇయర్ పెట్టాము
ఆ ఎలా బ్రో మామూలు నాటివా హైబ్రిడ్ అ బ్రో
హైబ్రిడ్ ఏ బ్రో
ఆ అంటే అవి ప్లాన్ చేసినప్పటి నుంచి మనకు ఫస్ట్ క్రాప్ రావడానికి ఎంత టైం పడ తది బ్రో
అ నైన్ మంత్స్ పడుతుంది బ్రో ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాట్ నై తూ సం
నైన్ మంత్స్ లోనే క్రాప్ వచ్చేస్తదా చాలా ఫాస్ట్ కదా బ్రో ఉం ఓకే ఓకే బ్రో ఓకే ఓకే బ్రో ఐనా కూడా తొందరగా వచ్చినట్టే గదా మామూలుగ మామూలు చెట్లతో పోల్చుకుంటే
ఆ ఇది కొద్దిగా బెటరే బ్రో కొద్దిగా
ఉమ్ మామి మామిడి చెట్లు పెట్టిన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఏం రాదు బ్రో మక్సిమం ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంకా అన్ని కాయలు కాయడం వీలు ఆవుతాది బ్రో
త్రి ఇయర్స్
బ్రో
ఉమ్ త్రీ అయితానుగా మా తే
ఇక అదే బ్రో త్రీ యర్స్ ఫోర్ ఇయర్స్ అన్నమాట కొన్ని చెట్లు వచ్చేస్తాయి త్వరగా కొన్ని చెట్లు లేటుగా వస్తాయి గా ఉమ్ ఇంకేం బ్రో ఇంకా వేరే ఏం పంటలు పెడుటారు బ్రో
మిర్చి పెడతా బ్రో మిర్చి మాములుగా మన ఏంటి గ్రామం కొనేదానికి మన ఊర్లో మన ఊర్లో వాళ్ళకి వచ్చి
అంటే అలా మీరు సంతాల్లోకి వెళ్ళి ఒకసారి అమ్మేసి వస్తారా లేదా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తుం టరా
అలా ఏమి లేదు బ్రో సంతలోకి వెల్లేసి ఇచ్చేస్తాం
ఆ అవున్లే బ్రో
వాళ్ళకి సం పర్ అరకేజీ ఎంత అయినాయి
హ ఇప్పుడు ప్రస్తుతం ఏం పంట ఉంది బ్రో
పెషల్ కుంటది బ్రో
ఏడుశనగా ఎప్పుడు వేశారు ఏడుశనగా
ఉ ఉగాది తరువాత పీకాలి బ్రో
ఉగాది తర్వాత పీకాల మంచిగానే రేట్ ఉంది కదా ఇప్పుడు వేరే శనగ శెనకయీతనాలు కూడా చాలా రేటు ఉన్నాయి ఇప్పుడు
లేదు తక్కువే అంట అంటే త్రి త్రిగ త్రి థౌస్ పైన ఉం తిండూ ఏంటి ప ప పర్లేదు బ్రో
ఆ అదే అన్నీ ఒకసారి పీకితే అప్పుడు కొంచెం రేట్ డౌన్వచ్చు
ఆ అదే ఉగాది తర్వాత అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ఉంటూదా
ఆ అదే అదే ఉగాది ఇంకా టెన్ డేస్
టెన్ డేస్ ఉంది మనం మన పీకేసి
అదే అదే బ్రో అంటే ఎక్కువ మంది వేసింటే అందరు ఒకసారి పీకితే అప్పుడు ఏమన రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి
ఉండాలి దానిట్లో డబ్బులు
ఉ ఇంకా బ్రో ఇట్లా ఇంటి దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ అలా ట్రీస్ ఏమన్నా ఉన్నాయా చిన్న చిన్నవి
ఏం లేవు బ్రో మా ఇంటి దగ్గర
ఆ ఇంటి ముందర పక్కన ప్లేస్ ఏం లేదా అట్లా చెట్లు నాటు
లేదు బ్రో
ఉ పొలంలో బ్రో పొలంలో ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయా
ఏం లే
ఏం లేవా బ్రో ఇప్పుడు మీరు పంట పెడుతుంటారు కదా గ్రౌండ్ నట్ట అలా మధ్యలో వేరే పంటలు ఏమన్నా ఎస్ స్తుంటారా అంతర్ పంటగ హలో
ఆ బ్రో
అదే బ్రో గ్రౌండ్ నట్ వేస్తు ఉంటారు కదా మధ్యలో అంతర్ పంటగా ఏమన్నా వేస్తుంటారా
అందులో పు ప్రువల్
ఆ
పైనాపిల్
కొంచెం గట్టిగా మాట్లాడగలరా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది హలో
ఆబ్
కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడగలరా ఫోన్ కొంచెం వాయిస్ క్లారిటీ రావడం లేదు
ఆ చెప్పండి బ్రో
ఆ అదే బ్రో అదే బ్రో పంట వేస్తున్నా అన్నారు కదా అదే మధ్యలో అంతర్ పంట ఏమన్నా వేస్తుంటారా అని
అలా ఎప్పుడైతే వేయలే బ్రో మనము
అవునవును
ఓకే ఓకే బ్రో
అది చేస్తారా బ్రో
బ్రో హలో హలో
హో
వినపడలేదా బ్రో హలో హలో ఓకే బ్రో థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు